హలో
హలో.
హలో.
హలో.
ఆ నిన్న మ్యాచూశ్నావ.
ఆ నిన్న మ్యాచ్చూసా నేను గూడ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఆ.
సెమీఫైనల్ మ్యాచ్ కద.
ఆ సెమీఫైనల్ దాంట్లో ఆ ఫస్ట్ టాస్ గెలిచార్ చూడు వాళ్ళు అది మా ఇండియాకి మైనస్ ట పాయింటరది అది. కానీ ఇండియా వళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి మ్యాచ్ గెలిచినారు.
ఆ సంజు సామ్సన్ వాళ్లే గెలిసిండొచ్చు మాక్సిమం నాక్ తెల్సి.
ఐన్ ఐనా ఇంగ్లాండ్ వాళ్ళు గుడా మంచి గట్టి ఫైటిచ్చారు.
ఆ కరెక్ట్ కానీ మ్ హ అ మన బౌలర్స్ ని టూ ఫిఫ్టీ ప్ కొట్టల్లంటె అద్ చానా కష్టం కాబట్టి న్ ఏం ఏ టీము మ్యాక్సిమమ్ కొట్లేరు.
మ్యాక్జిమమ్
చ్
అంటె అ చానా తక్కువ ఎకానమీ ఉన్నాది అతను ఆ
కానీ మన బౌలర్స్ లో చూస్కుంటె వరుణ్ చక్రవర్తి నిన్న చానా ఎక్కువ రన్స్ ఇచ్చేస్నా వాది కాకుండా ఆ వాళ్ళ దాంట్లో నుంచి కూడా ఫస్ట్ వికెట్ ప పం న్నాయి దాని వల్ల కొంచెం ఇండియా మ్యాచ్ లో ఉండింది. లాస్ట్ వరకు కూడా ఇంగ ఫైనల్ గా అంటే బుమ్రా మ్యాచ్ బుమ్రా ఓవర్ లో ప్చ్ ఇంక మ్యాచ్ మన్ సైడైపొయ్ంది.
ఆ చానా ఆ ఓవరొచ్చి సి స్టిక్స్ సిక్స్టీన్త్ ఓవరొచ్చి సేఓన్లీ ఎయ్ట్ ట్రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆ దాంతర్వాత ఎయిటీన్త్ ఓవర్ వొచ్చాడు. దాంట్లో గూడా సెవెన్ టైమ్స్ ఇచ్చాడంతే అది చానా టర్నింగ్ పాయింట్ అయిపేయింది మ్యాచ్ మ్యాచ్ కి మళ్ళా స్కోరింగ్ చేసాక్ కూడవకాశం లేకుండ జేసారు సూర్య గూడా మంచి కెప్టెన్సీ జేసినారు.
టీ ట్వంటీ మ్యాచ్లోకట్టే జూస్తావా? ఐపీఎల్ ఓడిఎల్ కూడా చూస్తావా నువు. చూసినాను
కెల్ అయ ఐపిఎల్ నాక్ బా చానా ఇష్టం
ఆహ ఏ ఏ టీమ్ సపోర్ట్ చేస్తన్నవ్?
నేను చెన్నై సూపర్ కింగ్స్ కీ సపోర్ట్ చేస్తా. నువేట్ నువేటీంకి సపోర్ట్ జెస్, నువేటీంకి సపోర్ట్ జెస్తావ్?
అమ్ నేనైపియల్ చూడ్ను.
చూడ్వా మె
అహహ్
నేనైతే చెన్నై సూపర్ కింగ్స్ కే ఆహా అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్ నువు
ఆహ విరాట్ కోహ్లీ ఫ్యాన్
మ్మ్ అతను గూడా బాగాడ్తాడు.
ఆ నిన్న నిన్న జరిగిందీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా వచ్ చ్చిందింటే కాని ప్చ్ అక్కడ రోహిత్ శర్మమ్మ ధోనితో పాటు ప్చ్ చానా బాగుండు. అ
బావుండు కానీ వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేసారే వన్ ఆ టీట్వంటీ కి, లాస్ట్ టీ ట్వంటీ కే ఇచ్చేసారు. టీ ట్వంటీ వల్డ్ కప్ కి
రిటైర్మెంట్ ఇచ్చేసెన్మంతా మాత్రం దీ మ్యాచ్ చూసేకి రాకూడదు, రావాల్నాని ముండదు కదా.
మ్మ్ నువంటే నువ్వు ఆ స్టేడియం చూసేకే మా అంటే మ్యాచ్ చూసేకే మాత్రం నువొచ్చుంటే బాగుండన్
ఆ మ్యాచ్ చూడ్డానికొచ్చిందంటే అక్కడామొ ప్చ్ ముగ్గురు ఇండియన్ గోట్ లీడర్స్ అవో కనిపించింద్రో కదా ఒకే ఫ్రేమ్ లో అని.
ఒ హుమ్మ్ ఆ కేరళలో ఉప్పుడోచ్చాడు నిన్న జూసినవా నువు మ్యాచ్చు
ఆ కేలవంచూసం
కేల్ రాహులే లెడన్ని నిన్న మ్యాచ్కి హుమ్మ్ ఇంక చానా యా సినీ యాక్టర్స్ గూడా వొచ్చినరు బాలీవుడ్ యాక్ట్స్ అలా నా ఏదైతే ఆ లాస్ట్
ఐపియల్లో జరిగినట్టే వల్డ్ వల్డ్ కప్ మ్యాచ్ ల్లో, టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా ఫిక్సింగ్లు జరుగుతే అంటే సియెస్కే వాళ్ళేక్కువ మ్యాచ్ ఫి క్సింగ్ల్ జెస్కుంటరంట.
అది ఫిక్సింగని చెప్పలేమది అంటే? ఆ అట్లా రోమన్స్ వొచ్చినయ్ అంతే అది తప్పద్ అది అదా అనుకోకూడదు. ఫిక్సింగ్ అనే ఏంకాదు ఆ చేసే మే ఆ అతను అంటే ఒక ఒక
అన్ని టీంలు ఉన్నా కూడా సిఎస్కె మాత్రమే సపోర్ట్ చేస్తాం.
ఎందుకంటే నాకు చా ధోని చాలా ఇష్టం. దాని అతని కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం. ఆ అంతకు అది కాక జడేజా అంటే చానా ఇష్టం. నాకీ
ఆ కానీ ఇప్పుడు సిఎస్కెలో జడేజా లేరు కదా. ఇ
అదే ఇంతవరకు ఆ ఇష్టం. ఉ సిఎస్కె ఒక్కటే ఇప్పుడు రాజస్థాన్ కొంచెం ఆ రాజస్థాన్ మ్యాచ్లు జరిగిన కూడా చూడబుద్ధిఅయితాంది. ఎందుకంటే జడేజా ఉన్నాడు కాబట్టి
ఆ ఇప్పుడు సిఎస్కె రాజస్థాన్ ఆ ఆర్ఆర్ రెండు ఒకేసారి మ్యాచ్ జరిగినప్పుడు నువ్ఎవరికి సపోర్ట్ చేసుకుంటావ్.
నను జడేజా బ్యాటింగ్ వస్తే జడ జడేజా సపోర్ట్ జతా కంపల్సరీగా లేదు అంటే ఇంకా ఆ సిఎస్కే మొత్తం సపోర్ట్ చేస్తా
ఉమ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఒడ్ ఇండియా గెలుస్తుంది కప్ అనుకుంటనవా
రోజ్ చూడ్డ డానికి
ఏం చూడ్డానికి
ఆ ఎందుకనుకోను మన్ది ఎవరైనా అవును ప్రతి ఇండియన్ అనుకుంటారు. ఇండియా గెలిచాల్లా అని కప్పురాల్లా అని
హు అ ఆ ఆప్పుడు ఓడిఐ ఎవరెవరిని సెలక్ట్ చేసు అనుకుంటాంటే ఇప్పుడు కెల్ రాహుల్ని, రుతురాజ్, గైక్వాడ్ని కానీ తీసుకోలేదు. కదా అప్పుడు వాళ్ళని తీసుకుంటార అనుకుంటనారా
ఇండియా కప్ ఇండియా కప్ కొడితే చూడాలని అందరికీ ఉం టది కెయు అ ప్రతి ఇండియన్కి ఉన్ ఉంటాది కదా
ఆ ఉంటుంది మరి నెక్స్ట్ ఇయర్ జరిగే ఓడిఐ లోకి ఎవరెవరిని
ఫిఫ్టీన్ మే లో అందరు ఎవరు ఫామ్ లో ఉన్నారో
ఊమ్
ఉ ప్లేయింగ్ లే చెప్పాలా నేను నా ఎస్టిమేటెడ్ ఇంగ్ విరాట్ కోహ్లీ ఆ రోహిత్ శర్మా అదే నేను చెప్తున్నా కదా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మా మల్లా కెల్ రాహు రుతురాజ్ గైక్వాడ్ ఉమ్ సే సేరు ఇంకా ఎవరు ఉన్నారు అబ్బా ఆ ఇశాన్ కిష్ చెన్
ఉ
ఆ కేఏల్ గాదు
బ్లాంక్ ఇంకా ఎవరు ఉండొచ్చు
మిక్ తెలవల్లే ఏవన్న ఇంకా ఓపనర్లు అంత వరకు చాలు
బ్లాంక్
ఆ ఏం నలిసి జైస పిగ్స్ బాగుంటాయేమో అనిపిస్తుంది నాకి ఎవరున్నారు ఇంకా మిడిల్ ఆర్డర్ వాళ్ళు ఆల్రౌండర్లు జడేజా కావాల జడేజా ఉంటే బాగుంటది ఆసిత్రణ ఆ ఇంకా అక్షర్ ప టెలు ఉండాలా బుమ్ర జస్విత్ బుమ్ర బుమ్ర ఉండాల సిరాజ్ ఉండల్ల షు మొహమ్మద్ షెమి ఉండాల వరుణ్ చక్రవర్తి ఉండాల వీళ్ళంతా నాకు తెలిసి వీళ్ళుంటే మ్యాచ్ కప్పు ఉంటే కప్పు కొట్టగలం అనే ఏ నమ్మకముంది
ఆ వీళ్ళందరితో నెక్స్ట్ ఇంకా జరిగే ఓడిఐ కప్పు కొట్టేస్తుంది ఇండియా
ఉమ్ కప్పు కొట్టేస్తది నే నేను అనుకుంటాన్నా అంటే అందరు ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మాన్స్ కాబట్టి మేబి కొట్టో
ఆ కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో అభిషేక్ శర్మ ఏమి అంత ఫామ్ లో లేడు కద
ఆ అతను ఫామ్ హ ఫాములో లేడు ఆ కానీ టీమ్ మానేజ్మెంట్ చాన్ ఆ నమ్మకం చూపిస్తది అతని మీద కాబట్టి ఈ సిరీస్ అంతగా ఆ
ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు అ ఐపిఎల్ లో ఆడేదాని చు చూసి వరల్డ్ కప్ తీసుకోకూడదు అనుకుంటాన్నవ బ్లాంక్ బ్లాంక్
ఐపీఎల్ చూసి అది కూడ ఒగ ఆ రిక్రూట్మెంట్ అయింది ఎందుకంటే ఫిలవింగ్ ఫిల్లప్ చేయి బ్యాట్స్ ఫాముల లేడు ఇతను చేస్తుంటే అత ఒక ఐడియా ఉంటది అది అదొక అ
మరి అభిషేక్ శర్మ ఐపిఎల్ లో ఆడినాడు కదా
మక్సిమం ఐపీఎల్ చూసి తీసుకున్నరు
బ్లాంక్
టెన్ కానీ అతని ఇంటెంట్ వేరుగ ఆయన టీ ట్వంటీ ప్లేయర్ అయిన ఎందుకు ఎప్ అంటే ఆ ప్రతి బాలు అటాక్ చేయాలనుకుంటాడు
ఇప్పుడు ఏ బాల్ అటాక్ చేయలె కదా ఈ
ఆ అ మిగతా బ్యాట్స్మెన్లు అట్లకా కాదు కొన్ని చూసాడతారు ఇప్పుడు జైస్వాల్ తీసుకుంటే అదొక వీక్నెస్ అదే అదే ఫాస్ట్ బౌలర్లకయితే మంచి స్ట్రైక్ రైటు మంచి రికార్డు ఉంది కాబ ట్టి వాళ్ళు ఆ ఆ అపోనెంట్ టీమ్స్ క్యాష్ చేసుకుంటున్నరు అతని వీక్నెస్ ని
బ్లాంక్ ఆ మరి అట్లాంటప్పుడు ఆ టీమ్ లో వేరే వాళ్ళతో రీప్లేస్ చేస్తే ఇంకా మంచిది ఆ ఇండియా ముందూకుపోతుంది
కానీ ఆ అభిషేక్ మి చిన్న మేనేజ్మెంట్ అంతగా నమ్మకం చూపిస్తుంది ఎందుకంటే అతను రోహిత్ శర్మ లాంటి నాక్ చేయి ఇవ్వవగలడు అతను ఏంత స్కోర్ చేయగలడు అంటే ఆ ఈ ఎవ ఎవరు ఆ దానేమంటం ఎలా చెప్పాలి నీకి
ఆ సరే అయితే ఇంకా ఇండియా ఈసారి కప్ కొట్టేసింది టీ ట్వంటీ
ఆ కొట్టలలనే కోరుకుంటున్నా